హలో శ్రీ
బాగున్నారండి
ఆ బాగున్నా మీరు బాగున్నార
ఉ బాగానే ఉన్నా ఒకే
తిన్నారా అన్నం తిన్నారా
తిన్న తిన్న
ఏం చేస్తున్నారండి
నేను ఏం చేస్తున్నా ఖాళీగానే కూర్చోనీ ఉన్నా
అవునాండి ఏంటి స్పెషల్ ఇవ
సాంబారు బెన్ బెండకాయ కర్రీ
ఎవరు ప్రిపేర్ చేసారు వంటలు
అమ్మే
మమ్మే చేస్ సిందా ఇవలా ఆఫీస్కి కేళ్ళారా ఎలా ఉంది మరి. ఇయ్యాల బిజీ ఉన్నారా బిజీ ఉన్నర్ హా ఫ్రీగా ఉన్నారా.
ఫ్రీనే ఫ్రీగానే ఉన్నా అండి ఫ్రీగానే ఉన్నా.
ఫ్రీగా ఉన్నారా. ఇలా వర్క్ ఎక్కువైనా ఉందా. అంటున్న.
ఆహ లేదండి నార్మలైంది ఇంగా అలవాటు అయిపోతతి ఉ ఇంగ అలవాటు అయిపోతి. ఇక పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదులేండి. మీకు ఎట్లుంది ఆఫీస్ వర్క్. ఇంకెవన్న
కొంచెం పర్లేదండి కొంచెం టెన్షన్ గా ఉంది.
అవి టాస్క్లు మీకు ఇయర్ ఎండింగ్.
ఆ అవునండి. వర్క్ ఎక్కువనా.
స్
అవునండి ఏంటి స్పెషల్స్ మరి సండే ఏమైన్నా స్పెషల్ చేసు
ఈ ఏం నెక్స్ట్ సండే ఏమి ఉండదు నేను నాన్ వెజ్ ఏం తినను. తిననుగా.
అవును వెజిటేరియన్అన్నా స్పెషల్స్. ఏమైన్నా రెడీ చేసుకోపోయిళ్లు. ప్రిపేర్ చెపారా వెజిటేరియన్లో ఏమన్నా స్పీ. తెలుగా పలావ్ వెజ్ వెజ్ పలావ్ వెజ్ బిర్యాని అలా ప్రి ప్రేమని చేసుకోపోయారా.
అ ఏంచేస్తార మావ మదరక్కళలేఫ్. ఆమెకి ఒక్కొక్క రోజు హెల్త్ బాగుంటది ఒక్కొక్క రోజు బాగోదు.
అదే మీరుకూడా కొంచెం యూట్యూబ్ లో
నేనుగ నేను హెల్పఫుల్గా ఉంట. లెండి.
హెల్పఫుల్ ఉంటారా అదే మీరు కూడా ఒక్కొక్కసారి కొత్త కొత్త గా చేస్తూ ఉంటే తనకు కూడా.
ఉ ఉ అవునువున్వును.
ఇప్పుడు అమ్మగారు వేసిన వంటలు తినడం కంటే మనం కూడా కొత్తగా చేసి వాళ్ళకి పెడితే.
ఉ అవునవునవును
ఉ
ఇంకా ఈ కొత్త డిషెస్ ఏమేమి చేస్తుంటారు మీరు
కొత్త డిషెస్ అంటే ఆ అంతేం లేదు నార్మల్ గా మనకు ఉన్నాయే చేస్తానే ఉన్
ఇప్పుడు చేపలు మీరు చేపలు ఫ్రై చేస్తారా కర్రీ చేస్తారా
ఫ్రై చేస్తే మేము కొంచెం పులుసు కూడా పెడతా
ఉ ఏది బాగుంటది అంటారు
ఎక్కువ పులుసు తినేటోళ్ళు పులుసే ఇష్టం ఉంటది కొంతమందికి ఫ్రై అంటే ఫ్రై ఇష్టం ఉంటది
ఉ
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటమ్ ఇష్టం మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళకి పులుసు ఇష్టం నాకేమో ఫ్రై ఇష్టం
ఉ ఎక్కువ ఏ రకం చాప తి టరు
ఎక్కువ ఇది ఇదేమంటారు బంగారు తీగ అంటే ఇష్టమండి ఎక్కువ మా నాకైతే
ఉ అంటే ముళ్ళులు తక్కువ ఉంటాయి అందులో
ఆ ముళ్ళు తక్కువ ఉంటది కోస్సేనే ఉంటది కదా సెనా ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్రై చేస్తే కొంచెం ఇష్టంగా తీన్
ఏది జన
ఆ జనా సెనా
సేనా మీకెళ్ళి సేనా అంటారా మాకెళ్ళ జన అంటారు
జనా అంటారా హా హా హా హా జనా జనా ఇక్కడ సెనా సెనా ఆ సెనా కొంచం ఆ అది ఎక్కువ తింటా అది కొన్ తొందర దొరక రేరుగా
ఉ ఉ
దొరకదు అన్నమాట అది చానా కష్టం అది ఆ ఉడకపెట్టి ఫ్రై చేస్తారు ఉడకబట్టిన అవసరం లేదు డైరెక్ట్గా ఆయిల్ పోసి దాన్ని వేసేసి వేపుడే డైరెక్ట్ గా
మ్మ్
ఆయిల్ లోనే ఏంపేస్తాం కారం
ఇప్పుడు నాన్ వెజ్ లో ఏం వంట కం బాగుండుతారు మీరు
ఎక్కువ చికెన్ కర్రీ ఎక్కువ వండుతానండి బాగా చికెన్ ఇష్టంగా తింటారు పిల్లలు కబ్బటి చికెన్ ఎక్కువ వండూత
అంటే సుమారు ఎంతమందిరీకి ఒక యాభై మందిరీకి వందగలుగుతారా నాన్ వెజ్ కర్రీస్ ప్లస్ భోజనం
వెజిటేరియన్ అయితే నేను యాభై మందికైనా వడగలుగుతా గానీ ఇక నాన్ వెజ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ అయితే వండి పెడతా చుట్టాలాకి
మ్మ్
వ వడ్డించడం కూడా బానే ఇష్టం నేనుతో ఓపికతో వడ్డిస్తా ఉంటాను వంద మంది అయ్యిన రెండు వందల మంది అయ్యిన స అంత ఓపిక ఉంటదన్నమాట ఇగ వచ్చేటోళ్ళ అంటా ఉంటారు కొంతమంది బయట వ్యక్తులు ఏమంటారంటే మీరు వంటలు మంచిగా వడ్డిస్తారమ్మా మీరు మంచి వాళ్ళు లక్ష్మీ దేవి లా ఇంటికి మంచిగా ఉంటారు
మ్మ్
అంత మన ఎంతో ఓ ఎప్పగా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళు కూడా మ యాక్సెప్ట్ చేస్తారు
గా
ఆ కలుపుతామండి
అ
పులిహార కూడా మా చిన్న బాబును నేను ఎక్కువ ఇష్టంగా తంట పులిహార
అంటే ఇది చింతపండుద నేను నిమ్మకాయ పలే హారు తింటారా బాగా
మే ఎక్కువ నిమ్మకాయ పులిహోర ఎక్కువ చేస్త అంటే నేను బాబుకి అత్తయ్య గారేమో చింత పండువుడుక్కక పెట్టసి
నేను ఎక్కువ ఇష్టంగా వచ్చినా కాైతోని తింటండి
నిమ్మకాయది తింటారా అదైతే మనకి రెడీమేడ్గా అనమాట అంత వెయిటింగ్ చేసి అంత టైం లేకుండా డైరెక్ట్గానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు
నేను ఇష్టంగా తింట నిమ్మకాయ చింత పండుతుది అస్సలు నోట్ లో కూడా పెట్టుకోను
నోట్లో కూడా పెట్టుకోరా అదే మన ఫెస్టివల్స్ అప్పుడు ఇక టెంపుల్స్ న పులహారు దొరుకుతది మనకి రాములవరకి కళ్యాణము ఏనాయంగా దడ పండగప్పుడ అయితే మంచిగపుత ఉంది
ఆ
మంచి పెడతా ఉంటారు దేవుడు నైవేద్యం పెడతారు కదా మరి మీ ఎట్లా పులిహర చేయడం మీరు ఎప్పుడం చేసారా అండి
నేనంటే పెద్దగా చేయలేదులేగానీ ఇప్పుడ చేస్తా
ఏ సింపుల్ సింపుల్గా చెప్తా వినండి నేను వైట్ రైస్ కొంచెం తీసేసుకొని వైట్ వేడి అన్నాను దాంట్లో కొంచెం పో ఇప్పుడుమా నిమ్మకే రసం ఉంటదిద
ఆ
ఒకటే రెండుగా మన తిన డిష్ పటి ఎక్కువ అన్నం తీసుకుంటే ఎక్కువ తక్కువ కోణం తీసుకుంటే తక్కువ
ఓకే
ఆ ఇప్పుడు నార్మల్ అయితే ఇప్పుడు నాకు మా బాబుకి అయితే ఒక నిమ్మకే పిండిస్తాం
ఆ
కొంచెం వైట్ రైస్ తీస్త కని అందులో ఉప్పేసి ఒక నిమ్మకాయ రసం కలిపి పిండేసి కలుపుతా కొంచెం కలిపిన తర్వాత తాళింపు వేడదా తాలింపులో ఈ జీలకర్ర శనగపప్పు పల్లీలు
ఆ
తాళ ము నుంరు ఉంటాయి కదా అవన్నీ వే వచ్చి కొంచెం వేయిిన తర్వాత కొంచెం ఆవపిండి వేయాలి
అందలో ఆవుపి వేస్తారా
ఆ
ఉ
కొంచెం లైట్ వయ్యాలి
ఆ
గలామ పిండ వేసి ఎస్తా కొంచెం టేస్ట్ అ వస్తుంది దాంట్లో
ఆ
టేస్ట్ వస్తుంది తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న వెల్లు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి ఎక్కువ అంటే ఒక రెడు మూడుైఐదు లైటగా మరి ఎక్కువ కాకుండా లైట్ ఇటి వేసి అంకా ఇప్పుడు మనం కలుపుకున్నాం ఇష్టం ఉంటది కదా వేడన్నం అందులో వేస్తే పసుపు వేసుకోవాలి మేను మర్చిపో
ఏది తాలంపులోన్నాండి
ఆ తాలింపుల్లో పసుపు వేసుకోవాలి కరివేపాక వేసుకోవాలి
ఆ
వేసుకున్నాకి వైట అన్నం వళ్ళ వేసి కొద్దిసేపు కలుపుకుంటే అయిపోతది రెడీగా
ఆ
మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అన్నమాట
ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఎట్లాండి చేసేది ఏమైనా ఐడియా ఉందా మీకు
రొయ్యల కర్రీ ఎక్కువ
పచ్చళ పచ్చి రొయ్యలు అంటారు కదా దాన్ని అసలు దాని గురించి ఐడియానే లేదు అ
ఐడియా లేదు ఇక మాములు కర్రీస్ ఉన్ననట్టే వండుతారు అది కూడా
ఉమ్ ఇప్పుడు మరి ఇప్పుడు ఆహ్ ఇప్పుడు మనం చాలా సోష సోసల్ మీడియాలో చూస్తున్నాం కదా. చికెను దమ్మ్ పెట్టేసి. ఏమని అంటున్నారు అసలు దమ్ స్టయిల్ బిర్యానీ అంటే ఏట్లా ఎప్పుడైనా వండారండి.
దమ్ స్టయిల్ బిర్యానీ అయితే మా అన్నయ్య గారు చేస్తారు వదిన గారు చేస్తారు ఎక్కువ.
ఉమ్
ఎక్కవ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు.
ఉమ్మ్
మా అన్నయ్య చేస్తా ఉంటే చూసాను అనమాట అన్నయ్యవదినా చేస్
ఉమ్
పెద్దన్న ఏం చేస్తారంటే చికెన్ తీసుకోచ్చి దాన్ని క్వాంటిటీ బట్టి ఇప్పుడు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ రైస్ తీసుకోవాలి.
ఓకే ఉమ్
కొద్ది రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొంచెం బియానీ ఆకు వేసి ఇలా లావంగళ అవన్ని ఏసి పట్టా ఉంటది కదా సాజీర. అవి వేసి కొద్దిగా బాయిల్డ్ చేసుకోవాలి. ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మనం.
ఓకే
మంటే మనం వాటర్ వంచేసినాక రైస్ని అట్లనే ఉంచుకున్నాక దాంట్లో వేరే క్వాంటిటీ లో ఏమో ఈ చికెన్ తీసుకోవాలి. ఒక కిలో చికెన్ తీసుకున్నామనుకో దాంట్లో ఒక బిర్యానీ బగారాకు బా బగారా ఐటెమ్స్ ఉంటాయి కదా మొత్తం బిర్యానీ మసాలా ఐటెమ్స్.
అవును
అవన్నీ కలిపేసేయాలలా. పోడులు పసుపు పసుపు. ఓ వాళ్ళము ఉప్. ఉప్పు కారము అన్ని అండ్ల కలిపేసుకోవాలి మొత్తం పుదీనా.
ఉమ్
దాన్ని కలిపేసిన తర్వాత కొంచెం వేడి నూనె ఉంటుంది కదా మనకి. నూనె బాగా వేడి. చేసిన తర్వాత ఆ నూనె అందులో పోయాలి.
ఉమ్మ్
చికెన్లో పోసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం బయట కలుపుకొని పెట్టుకుంటే. ఇప్పరికి కూడా వేయ్యాలండి అందులో ఆ ముక్కలకాన్ని పట్టేస్తుదానమాట మసాలాలన్నీ కారం ఉప్పు అన్నీ.
ఉమ్
అవన్నీ మళ్ళా సన్నగా ఆమ్. స్టవ్ మీద గ్యాస్ వెలిగించి స్లో ఫ్లేమ్ లో ఇదిది కింద కింద బాటమ్ మొత్తం బా చికెన్ వచ్చేస్తుంది. దాన్నీ వో లేయర్ లాగా మనం బా స్మతి రైస్ వేస్తూ ఉండాలి
ఓకే అమ్ అది చికెన్ పీస్ మంచి గా బయల్ అవుతుందా మరి అట్లా మనం ఆయిల్ల్లో ఫ్రై చేయకుండా పెడతే
తుందండి అదే దమ్ బిర్యానీ స్పెషల్
ఏమోనండి ఇప్పుడు నార్మల్ గా కర్రీ చేసినంత స్టీమ్ ఉండదేమో అది ఎట్లా దమ్మ్ పెడితే అనిపిస్తుందిగా మరి
ఆ లేద్ ఆహా బానే ఉంటుందండి. బాగానే బాయిల్డ్ అవుతది. అది మంచినే ఉడుకుతుంది. చాలా సేపు ఉడికిస్తారు కదా అవి
ఉ పచ్చి అది పచ్చి చికెన్ మ్యారినేట్ చేసి చేస్త స్తే అంత ఫుల్ ఫిల్గా
ఆహా లేదండి ఆ స్ట్రీమ్ అయి తుందండి ఎందుకంటే మనం చూసాం కదా మన వాళ్ళ ఇయల చేసింది బైట్ వాళ్ళు చేస్తే ఎక్ క్కువ మా ఫ్రెండ్స్ కూడా చేస్తారు. ముస్లిం ఫ్రెండ్స్ కూడా చేస్తారు. అన్న మాట దమ్ బిర్యానీ
ఓకే ఓకే ఓకే ఓకే అండి
ఓకే థ్యాంక్యూ